హలో
హలో
హలో
హలో హలో హలో
హలో
హలో వినపడిందా
హు
హలో హలో
హలో
అళ్ళనిబడుతుందా
ఎన్న పడట్లేదు ఎన్న పడట్లేదు హలో
ఎనబడుతుందా నలో
ఇప్పుడు ఎనిపిస్తుందా
ఆ ఇనబడుతుంది
ఆ అదే ఇప్పుడు సిగ్నల్ ఉండదు వినిపర్లేదు ఇప్పుడు ఎన్ని వస్తుంది
హ అదే తిన్నారా
ఆ తిన్నాం మీరు
ఉ తిన్నాం
తిన్నారు ఆ ఏం తిన్నారు
అన్నం రసం
అన్నం రసం హ నమిర పండక ఏం స్పెషల్ లేదా బొబ్బట్లు హోలీగులు
అంతా లేదండీ ఇడా హ్మ్ మీకు
మీరన్నా అది అన్నం రసం తిన్నారు మేము దద్దోజనం తిన్నాం
అయ్యో బాగుంద లేదా
తంతల్ దద్దోజనే మ ఏముంటది ఏమి ఉండదు అంతే బాగుంటది అంతే
ఊమ్
అంతే తిన్నాం దద్దోజనము ఏం చేయలేదు మార్ని మార్నింగే లేసాం గుడికి ఎళ్ళాం ఫ్రెండ్స్ అందరు కలిసి అక్కడే బయటె తిన్నాం మార్నింగ్ అంతా కొనిసేపు ఉండి కన్పి ఇంగ రిటర్న్ వచ్చేస్తిమి ఇంగిప్పుడు తిన్నాం మేము కొన్కే కూర్చున్నాం అళ్ళ ఇంకా అలా అని మీకు ఫోన్ చేసాను అంతే ఉమ్ మీరేం చేసారు
ఏ మేము కూడా జస్ట్ మార్నింగ్ లేట్ లేచాం లేల్టేచి ఇంటి ఇంకా స్నానం చేసి ఇంకా ఉన్నాం మీడే
ఓకే ఉమ్ తప్పదు ఏమన్నా
ఊమ్ మీరే పోవాలి మీ పండుగ
మా ఏముంది ఒకవేళ ఎక్కడైన్నా ఉండింటే ఇంట్లో ఉండుంటే పండగ అయితుండయి ఇంట్లో లేం కాబట్టి పండ ఏం లేదు అంతె ఇక
అవునా
ఇంట్లో ఉండింటే దదబ్బాం దద్దోజనం స్వీట్స్ అన్ని ఉంటుండే గుడికి ఎళ్తుంటిమి ఉగాది పచ్చడి తయారు చేస్తుంటుమి అన్ని చిగురు అన్ని ఏ సి ఈ ఈ టైం మిస్ అయిపోయాం ఇంకా లేదంతే వెళ్ళలేదు కాలేజ్ వల్ల హాలిడేస్ ఇయలేదు సో వెళ్ళలేదు ఇంకా
ఎంతమందెలరండీ గుడికి ఎంతమందేళ్ళారు మీరు గుడికి
గుడికి ఐదు మంది ముగ్గురు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు
ఓకే
ఫస్ట్ వినాయకుని దర్శనం చేసుకున్నాం మళ్ళా తర్వా ఆ సాయి బాబా మళ్ళా తర్వాత తాంజనేయ స్వామి దర్శనం చేసుకొని ఇక్కడ గుడి దగ్గర ఒక రెస్టారెంట్ ఉండే టిఫిన్ సెంటర్ ఇంకా అక్కడ ఏమన్న తినేసి ఇంకా మేము రిటర్న్ ఒచ్చేస్తాం మా ఫ్రెండ్స్ అందరు రిటర్న్ ఒచ్చేస్తరంట ఇంక అందరు ఊమ్
అయితే బానే దర్శనం జేసుకున్నారనమాట
ఆ గుడి దర్శనం బాగైంది లోపల
ఊమ్
అందరు కొంచసేప్ ఒక పీస్ ఆఫ్ మైండ్ కి అందరు వెళ్లేేసి ఒస్తాం అంతే
ఊమ్ ఏ తిన్నారు
మేమా మేము మార్నింగ్ బయట అయితే మసాలా దోస ఈ ఇప్పుడు అయితే దద్దోజనం తిని ఇంకా ఫుల్ తిన్నాం నిద్ర ఒస్తది ఇంగ కొంసేపు ఉంటే పండుకోవడమే ఇంగ అ అంతే ఇంకేం రేపు మళ్ళా కాలేజీ కెళ్ళాలనే ఒక బాధతో పనుకుంటాం ఇప్పుడ్ నిద్రపోదామన్న ఒక హ్యాపీనెస్ తో పనుకుంటాం అంతే దాని మించి ఏం చెయలేం ఇంకా మీరు రీసెంట్గా ఏమన్నా మూవీస్ చూసినారా లేదా
లేదండి చి ఇంకా ఈరోజు కొత్తిన మళ్దింగ్ అదా ఉస్తసాద్ భాగవత్
ఓకే ఎవడు హీరు
పవన్ కళ్యాణ్
ఓకే ఆ బర్డేకి రిలీజ్ చేస్తా ఆ పోవాలా చాలా సేపు ఆ ఉగాదికి రిలీజ్ కని మన్ పవన్ కళ్యాణ్ ఏదో జనసద అద ఏదో ఉండంట
ఆ మొన్న మొన్న ఇల్లి
అదే స్టార్ట్ అయింది అసెంబర్ రోజు ఉంటా కదా
ఆ
అది ఉండే దానికి నే ఆ రోజే బర్డే అనుకున్నా
పాంగ పెటి సెప్టెంబర్ సెకండ్
ఫెవరెట్ హీరోనా ఏంలే అండి ఇంకా
అదే దానికి పోవాలండి సినిమా బాగుందంట
ఆ
సినిమా బాగుందంట ఖచ్చితంగా వెళ్ళాలి అనుకుంటున్నాం చూడాలి ఏం బాగుదు దానికి వెళ్ళాలి
వెళ్ళను ఎప్పుడు రిలీజ్ ఈ రోజా రేపా
ఈ రోజు రిలీజ్ రిలీజ్ అయిందండి
అయ్యిందా ఫస్ట్ టాక్ ఎలా ఉందో టాక్ బట్టి చూడండి అంతే కదా
ఆ అదే సూపర్ హిట్ అయింది
ఉమ్మ్ ఇంకా
ఇంకే చెప్పండి మీరే
మా మా మాకే ముందు అంత మామూలు ఇంకా
ఏమైందండి
ఉమ్మ్
అంటే మామూలు అంటే అంటే మీరేమి సినిమాకి వెళ్ళలేదా
మేమ్ రీసెంట్గా అయితే ఏ సినిమా ఫస్ట్ రీసెంట్ ఏ సినిమాలు బాలేవు ఫస్ట్ వెళ్ళడానికి కూడా హై పిచ్చి కొంచం అంతా బాగుంది అని ఈ సినిమా అయితే ఇప్పటి వరకు రాలేదు కదా
ఉంది అన్ని బత మ అది అదే ఉస్తాద్ బబద్ బాగుందంట కామెడీ పిక్చర్ అంట
ఆ అంటే అయింది కదా ఇంకా టాక్ రావాలి బాగుందని చూడాలి ఫస్ట్ రివ్యూస్ చూడాలి ఆ తర్వాత కదా మూవీకి ఆలోసిద్దాం
ఓకే ఓకే
అంతా అయి పోయినాక చూద్దాం
ఆ
ఇంక దానికే ఇంకేమ అనుకోకుండా ఉంటికే కూర్చున్నాం
అ
ఏదో వర్క్ చేసుకుంటున్నట్టున్నారు
అట్లేం లే కొద్దిగా టైం టైం పాస్ కోసం గేమ్ ఆడుతున్నా
ఆ అదే మోస్త డింగ్ డింగ్ డింగ్ అని కొడుతుంటే ఏదో వర్క్ చేసుకుంటున్నారేమో అనుకున్నాం
అంత లేదండి జస్ట్గా టైం పాస్ కోసం
అదే ఇ మేలో జస్ట్ ఒక ఏదదో బా మంచి తిన్నాం ఓన్లీ ఒక బయట అట్లా కూర్చున్నాం అంతా అ
ఓకే ఓకే
ఆ బయట చెడిపోయినట్లు కూర్చో నుకే ఉన్నామ అంత మా ఇం పాయదదబ్బ ఏం చేయాల ఆలోచిస్తూ ఉంటికే కూర్చున్నామ అంతా
ఆహ
ఆ
కరెంట్ ఉన్నద మీ దగ్గర
ఆహా లేదండి వెళ్లి పోయిస్తుంది
అయ్యో మా కూడ అదే పరిస్థితి అండి
అసలు ఉండట్లేదు ఇటు సైడ్ అంతా వాన పడుతూనే ఉందా
అవునవును
వెళ్తూనే ఉంది
మా కూడా అదే అండి సేమ్
అదే ఇంకా వె వాన వస్తుంది వెళ్ళిపోతుంది ఇంకా పోదునంతా ఫు ఆ ఫుల్లు పడింది వాన
అయి మా కూడా భారీ భారీ గాండి
భారీ పడింది వానమది ఇంకేమంటే ఇంక అట్లా అంతే ఇంక మధ్యాహ్నం అంతా ఎండ ఉంటది సాయంత్రం వచ్చ లోపల వాన
ఆ ఇడ కూడా పెద్దవాన్నా
అదే మాది సేమ్ ఆల్మోస్ట్ బాగా గాలి వాన బాపడింది.
అ
ఇంకా
చూడాలండి ఇంకా న ఇంకా టుమారో కాలేజ్ ఉంది ఇ ఒకకా హాలిడే ఇచ్చారు మళ్ళీ సాడే సండే అన్నా బయటకి వెళ్దామని ఫ్రెండ్స్ అనుకుంటున్నారు వెళ్తే ఎట్లా తిరిగోద్దామ అన్నాం
ఆ
హ
సుతాం సుద్దము మాదంతా ఇంకా దొరికితే పనుకుందామా తిందామా లేద్దామ అనేది ఇదే ఉంది ఈ వీక్ మళ ఏమైద్దది తెలిదు చూడాలింగా అంతే
హ
అ
ఫ్రెండ్స్ తో పాటు ఏమన్న బయటికి ప్లాన్స్ ఏం లేవా ఫ్రెండ్స్ తో పాటు బయటి పిల్ల ఏమన్న్యాట్ సర్ట్ ఏమి లే అండి
ఉన్నాయి్ చానా ఉన్నాయి్
ఆ
వెల్ల చూడాలి ఇంకా ఏది కుదిరితే అది లేదంటే లేదు ఇక
ఓకే ఓకే ఇ మాలుగా అంటే మూవీస్కి వెళ్ళాం కానీ ఏ ఏమనా బయటకి ఏమనా ట్రిప్కి ఏమైనా ప్లాన్ అయ్యలేదో
ఈ ప్రస్తుతానికైతే ఏదిీ లేదు పాప మా ఫ్రెండ్స్ చేసిండ్రి నా వాళ్ళ కొంచెం ఎంజక్ అయిపోయింది అంతా
ఏమైందండి
అంతే సార్ కొంచెం బడ్జెట్ ఇష్యూ వచ్చిడి ఇంకా నేను డ్రాప్ అయిపోయినాను ఇంగ వాళ్ళ డ్రాప్ అయిపోయరంత అట్ కొంచెం బడ్జెట్ ఇష్యూ వల్ల నేను డ్రాప్ అయిపోతే వాళ్ళు డ్రాప్ అయిపోారు అంత
ఓకే ఏం కావలేండి అయిపోతున్నాని ఇం ఇంకోసారి ప్లాన్ చేసుకోంండి నీట్ గా అంతే
అంతే అదే ముందే కొంచెం వెళ్తున్ననంటే కొంచం ముందే ఏదో ఒకటి చేయాలి ఇంకా
ముందు ఒక ప్లాన్ చేసుకొని అట్లా ఎలా ఉందండి అంటే రే టుమారో మీకు జనం ఉందా కాలేజ్ జవన్నా
కాలేజ్ ఉందని వన్ అవర్క్ హాలిడే హాలిడే అని చెప్పారు కరెక్ట్ ఈ రోజు ఈ రోజు జే కాలేజ్ ఉందని చెప్పారు వాళ్ళు ఏం పట్టుకొని తన్నాలో తెలియక మేము మున్కే ఉన్నాం ఆ పాప మా ఫ్రెండ్స్ ఎల్ అందరు ఇంటికి వెళ్ారు ఊరికి నాలుగు రోజులు హాలల్డే అట్లీస్ట్ అని అరసే
ఆహా
ఆ మళ్ళా రేపు కాలేజ్ ఉందండి పాప అందరు కావాల వాళ్ళు కావాలనే పెట్టారండి అ వీళ్ళకి ఇట్లే కావాలి అటండెస్ తగ్గాల అని చెప్ప త్త పెట్టినడు వీళ్ళు గారదోళ్లు అందరు ఆల్మోస్ట్ హారాన్ని చేస్తున్నారుిలు కా పటుకోండి గుద్దు డబ్బడ కూడా కొట్టేసయాలి వీళ్ళందరుని
ఎందుకు అంటే అంటే మీకు ఈ అంటే ఇయర్ హాలిడేస్
ఏ అస్ సర ఇవండి ఓ ఇస్తారు ఎట్లా ఇస్తారు అంటే అ మేము మనం అనుకుంటాం చూడు ఓకే ఈ రోజు ఇస్తారు ఓకే కొంతమంది ఈ రోజు ఇప్పుడు మేేమ అనుకున్నాం థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే హాలిడే అనుకున్నాంళ కరెక్ట్ ఫ్రైడే పడతాడు అటు ఇంటికి పోలేం అటు ఈ డబ్బా బటికి పళ్లేం అట్లా కొంతమంది కొంత క్లాస్ అసలుకైతే ఫ్రైడేనే మోస్ట్ ఇంపార్టెట్ క్లాస్లు ఉంటాయి రెం రెండు అవర్లు ల్యాులు ఉంటాయి మాటన చూస దిగిపోద్ది
ఆ హ సరైన తంగా
సదే మడిట్ల అయితే బాయ్